ఆ చెప్పండి న్ ఆ నమస్తే అండి. నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా అండి. క్లారిటీగా
ఆ వినిపిస్తాందండి మా మాటలు వినిపిస్తున్నాయా.
ఆ వినిపిస్తున్నాయంండి. చెప్
ఉమ్ అం కే అండి మీకు సమయం మాక్ కోసం కొద్దిసేపు సమయం కేటాయించగలుగ్
ఆ ఖచ్చితంగా అండి చెప్ పండి మేం మిక్
ఓకే కొన్ని విష్యాల్ గురించి. ఆ కొన్ని విషయాల గురించి చర్చించు కున్నామండీ
ఆ చర్చించుకుందామండి. దేని గురించి చర్చించుకుందాం అనుకుంటారు.
ప్రెజెంట్స్ ప్రెసెంట్ జన్రేషన్ చిన్నపిల్లలు కా చిన్న పపిల్లల దగ్గర నుంచి గానీ చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ వరకు ఓ షాపింగ్ అంటే చానా ఇష్టపడతారు కదా. లైక్ చేస్త ఉంటా అంటారు. దాని గురించి మనం చర్చించుకుందామా అండి?
ఆ షాపింగ్ గురించి అయితే చర్చించుకోవడానికి ఎంత స్ సమయం ఉన్న సరిపోదండి. ఎందుకంటే ఆ అమ్మాయిల అంటేనే షా. అమ్మాయిలకైతే ఇంకా. మ్మాయిలు అంటేనే షాపింగ్, షాప్ ప్పింగ్ అంటే అమ్మాయిలు అన్నట్టు ఉంటాది. ఏ ఆ ఎంత డబ్ బున్నా కూడా షాపింగ్ అయితే సరిపోదండి మన షాపింగ్ ఆ సరిపోదు ఎంత డబ్బులు ఆ చేయాలి అవును మీరు ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తారా ఆఫ్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తారా
అంటే రెండు ప్రిఫర్ చేస్తానండి టైమ్ ఉన్నప్పుడు ఆఫ్లైన్ టైం లేకపోయినప్పుడు ఆన్లైన్ ప్రిఫర్ చేస్
ఓహో ఓకే అంటే ఆఫ్లైన్ లో ఎక్కువ బట్టలు నచ్చుతాయా ఆ షాపింగ్ అంటే ఎవరికి ఇస్ ఇష్టం ఉండదు చెప్పండి నేనైతే ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చెస్ ఆన్లైన్ షాపింగ్స్యె ప్రిఫర్ చేస్తా ఉంటా
అవునండి ఆ ఆన్లైన్ షపింగ్లో అయితే మనకు డికౌంట్లు వస్తా ఉంటాయి టయి డిస్కౌంట్లు ఆ డబ్బులు తగ్గు కది
ఆ ఆఫ్లైన్ అయితే చాలా అంటే చాలా తక్కువ అండి ఎందుకంటే ఆ ఆన్లైన్ అనుకోండి ఎప్పుడు మనకి ఇష్టం అయితే అప్పుడు షాపింగ్ చేయ చు ఇఫ్ మిడ్ మిడ్ నైట్ మనకి నిద్ర రాలేదనుకోండి అప్పుడు స తినాలాం అప్పుడు చేసుకోవచ్చు ఆ అదే ఆ అవునండి ఆ తక్కువ రేట్ కొస్తాయి ఆ ఇంకా ఆఫ్లైన్ షాపింగ్ ఏ చేసేద్ తే త స్ట్రీట్ షాపింగ్ అండి రోడ్ సైడ్ ఉంటది కదా
స్ట్రీట్ షాప్ ఆహా ఓకే ఆహా ఆ అవునవునవునండి ఉమ్ అవునండి ఉమ్ షాపింగ్ అంటే మనకు మీకు ఏమి గుర్తుకొస్తాయండి ఫస్ట్
ఆ షాపింగ్ అంటే గుర్తుచ్చేది బట్టలు జ్యువెలరీ చెప్ ఆ చెప్పులు ఆ ఇవే అం డి ఎక్కువ ఆ ఎక్కువ నేను తీసు నేనైతే ఎక్కువ చెప్పులు బట్టలు
ఓకే ఆ అంతే అంతే అంతే అంతే ఇంట్లో అమ్మగారికి షాపింగ్ మీర్ చేసిస్తారా లేకపోతే కాయగూరలు తేడము ఈలాగా గ్రాసరీ వస్తువులు అలాగ మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి తీసుకొని వస్తా ఉంటారా
అట్లాంటివన్నీ ఏం లేవండి జస్ట్ షాపింగ్ అయితే ఎప్పుడైనా నేను షాపింగ్ వెళినప్పుడు ఏవ సారిస్ అట్లా నచ్చితే ఇంట్లో వాళ్ళకి కూడా నేనే షాపింగ్ చేసి ఉంటాండి అప్పుడప్పుడు ఇంకా తెలుసా అండి ఆన్లైన్ షాపింగ్ లో ఆఫర్స్ ఉం టాయి ఇంకొకటి మెయిన్ బెనిఫిట్ ఏమంటే ఆన్లైన్ షాపింగ్స్ నుండి ఇఫ్ మనకు నచ్చిందినుకోండి ఆ ప్రోడక్ట్ మన దగ్గరే ఉంచేసుకుంటాం ఇఫ్ మనకు నచ్చలేదు అనుకోండి అందులో రిటర్న్ ఆప్షన్ ఉంటది ఆప్షన్ ఉంటది ఆ వెనక రిఫండ్ అయితది మళ్ళీ అదే ఆఫ లే అనుకోండి కొన్ని షాప్స్ రిటర్న్ యాక్సెప్ట్ చేస్తా రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేస్తాయి ఆ కొన్ని షాప్స్ ఆ కొన్ని షాప్స్ యాక్సెప్ట్ చేస్తారు కొన్ని షాప్ యాక్సెప్ట్ చేయ్యరు నేను ఆఫ్లైన్ షాపింగ్స్ ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు ఆ ఎప్ ఎప్పుడు ఎల్తంటా అంటే ఆఫ్లైన్ షాప్ ఆ ఇప్ ఎప్పుడైనా బా టై బయట్ బాగా తిరుగుతున్నా అనుకోండి ఇఫ్ టైడ్ అయిపోయినాం అనుకోండి కొద్దిసేపు అట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి చూసారా ఆ హ ట్రెండ్స్ ఆ ట్రెండ్స్ ఆకృతి సౌత్ ఇండియన్ షాప్ పింగ్ మాల్ శోభా సారీస్
ఓకే మీరు మాల్స్కి వెళ్తే ఏ ప్రిఫర్ చేస్తారంండి మోస్ట్లీ బట్టల లేకపోతే షూషా ఎలక్ట్రిక్ వస్తు
ఆ ఏవి ప్రిఫర్ చేయనండి అన్ని న్ని జస్ట్ కళ్ళతో చూస్తాం అంటే కళ్ళతో చూడ్డానికి కూడా మనకు ఒక వన్ హవర్ టూ హవర్స్ కావాల్లేండి ఎందుకంటే అమ్మాయిలం కాబట్టీ ఏది చూసినా కళ్ళు అన్నీ వాటివైపే పోతా ఉంటాయి నేను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎళ్తా అంటే కొద్దిసేపు ఏసీలో ఉండి రావచ్చని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూసేస్తా అంటాండి అప్పుడు ప్పుడు మ్మ్
ఊ మీరు షాపింగ్ చేయ్యాలనుకుంటే ఎవరితో వెళ్ళాలను కుంటారండి మోస్ట్లీ మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఎవరితో వెళ్తారండి మోస్ట్లీ
మోస్ట్లీ నాకు ఎక్కువ అవైలబుల్ ఉండేదైతే ఫ్రెండ్సే అండి నా చుట్టుపక్కల ఎందుకంటే మేమున్నా ఇప్పుడు హాస్టల్ కి హాస్టల్ లో పీజీస్ లో ఉన్నప్పుడు మనం ఎవరైనా చుట్టుపక్ కానీ మనకి ఎక్కువ ఎవరు ఉంటారు పేరెంట్స్ కంటే అంటే ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు ఎప్ ఏప్పుడైనా ఇంటికెళ్ళినప్పుడైతే షా ఆ ఇంటి ఎళ్ళినప్పుడు ఎప్పుడైనా షాపింగ్ చేయాలంటే ఇంట్లో పరెంట్స్ ని తోడు తీసుకెళ్తాం ఇక్కడ బయట పీజీస్ లో ఉన్నప్పుడుడయితే ఫ్రెండ్స్ ని తోడు తీసుకెళ్తామండి షాప్
ఆ ఓకే మీరు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ఇష్టపడ్ ఇస్తాము అంటున్నారు కదా ఆన్లైన్ షాపింగ్ వల్ల మనకు చాలా ఫ్రాడ్స్ కానీ లా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా ఆన్లైన్ మోసాలు చానా జరుగుతా ఉన్నాయి దాన్ని మీరు ఎలాగా ఏకీభవిస్తారండి
ఆహా ఇప్పుడు ఏముందండి ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ని బుక్ చేసుకున్నాం అనుకోండి ఆ ప్రోడక్ట్ ని మనం ఓపెన్ చేసే ఇప్పుడు ఎదోఒక వీడియో తీసుకున్నాం అనుకోండి ఇంకా ఓపెన్ చేయకనే చేస్తుండగా ఒక వీడియో తీసుకున్నాం అనుకో కొండి ఇప్పుడు దాంట్లో ఏం వచ్చింది అనేది ఇది మనకు తెలుస్తాది వీడియో తీసుకుంటే ఎప్పుడైనా ఓ ఈ ఫ్రాడే జరిగింది అనుకోండి ఇప్పుడు ఏదైనా ఫర్ సపోజ్ మనం ఒక మొబైల్ బుక్ చేస్తాం అనుకోండి ఆ మొబైల్ ప్లేస్ లో ఒక రాయో అట్లా చిన్నది అనుకోండి మనం ఇంకా ఓపెన్ చేయకముందే వీడియో తీసి పెట్టుకున్నాం అనుకోండి ఆ మొబై మొబైల్ ఓపెన్ చేసేటప్పుడు ఇఫ్ ఫ్రయ్ రాయి అంటే ఇట్లా ఏదన్నా ఫ్రాడ్ ప్రోడక్ట్ ఉంటే దాంట్లో ఆ వీడియోని మనం కంపెనీ వాళ్ళకు చూయించచ్చు కదండీ. మేం మేం పెట్ పెట్టిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చింది మాకు ఫ్రాడ్ జరిగింది ఇక్కడ అని చెప్పని మనం వాళ్ళ పైన కంప్లైంట్ చేసే రైట్ మనకుంటది.
అవునండి రైట్ ఉంటది కన్ఫామ్గా ఉంటాది. హ్
ఓపెన్ చేసేసి అరే నేను పెట్టిన ప్రోడక్ట్ ఇది కాదు అం టే అప్పుడు మనది కూడా దానిలో మిస్టేక్ ఉంది కదండి. వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా అరే ఆ ఏమి ప్రూఫ్ లేదు ఇక్కడా అప్పుడు మేము ఎట్లా నమ్మాలి మీకు
మీరు చెప్పే దాంతో నేను ఏకీభవిస్తా ఉన్నానండి అవునండి అవునవును. మీకు ఇష్టమైన షాపింగ్ ప్రదేశం ఏదండి. అంటే ఎక్కడ ఏ లొకేషన్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా మీరు.
నేనా అంటే చీప్ ఏరియాస్ ఉంటయి చూడండి. కొన్ని ఇఫ్ ఇఫ్ మనకు ఆ చీప్ అండ్ బెస్ట్. ఇప్పుడు ఆ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగళూరు ఉందనుకోండి మనకు వెంటనే బ్యాంగళూరు అంటే అమ్మాయిలకైతే ఫస్ట్ గుర్తు గుర్తొచ్చేది ఎం చెప్పు చెప్పండి మల్లేశ్వరం అని, జయనగర్ అని, చిక్పేట్ అని ఎందుకంటే అవే కదండి చీప్ అండ్ బెస్ట్. ఆ చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ ఏరియాస్ అవే కదా అట్లా నేను ఆ ఏరియాస్ ప్రిఫర్ చేస్తాంటే ఎప్పుడన్నా బ్యాంగళూర్లో అట్లా. ఇం ఇంకా రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ ఉంటది చూడండి. తక్కువ కాస్ట్ కి ఎక్కువ ఎక్కువ ప్రొడక్ట్స్ వచ్చేస్తా ఉంటాయి. ఆ వాటిని కొంచెం ప్రిఫర్ ఫర్ చేస్తా ఉంటా అండి. మనకు ఎ పెద్దా ట్టి తీసుకునేంత అంటే వాటితో వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే తక్కువ డబ్బు పెట్టినా కొన్ని రోజులే ఉన్నా కూడా అది తక్కు వ మనినే కదా పోతే పోనిలే మళ్ళీ కొత్త డ్రెస్ కొనుక్కోవచ్చు ఏదైనా. ఆ అదే మంచి క్వాలిటీ హైక్ కాస్ట్ పెట్టి మంచి క్వాలిటీ అనుకున్నాం అను కొండి అవీ కొన్ని ఇయర్స్ వాడినా కూడా ఏమిగా కాకుండా అట్లే రియూజ్ వస్తానే అను ఆ డ్రెసెస్ పైన మనకే విరక్తి వస్తాది అరే సార్ల ఏ కోవాలరా బై దిన్ని ఇంకా పక్కన పాడేదాం అని చెప్పనట్టు ఆ అట్
చదవలనుకుంటా ఉన్నారా అండి
మీరు మీ అంటే మీరు ఎట్లాంటి షాపింగ్స్ లైక్ చేశారండి అంటే మీకు ఏది ఇష్టం వెస్ట్రన్ వేర్ ఇష్టమా లేదంటే ట్రెడిషనల్ వేర్ ఇష్టమా
ట్రెడిషనల్ వేరే ఇష్టం అండి ఎందుకంటే మనము భారతదేశంలో పుట్టాం కాబట్టి ట్రెడిషనల్ వేరేగా వేసుకోవాలండి భారత సంప్రదాయ ప్రకారం ఆక్కేషన్లు ఒకే ఒకేనేను కేసువల్ గా చెప్పిన చెంబట్టి చేంజ్ అవుతా ఉంటాడండీ డ్రెస్సింగ్ స్టైల్ రెండు దానిలకి ప్రిఫర్ చేస్తాను అవునండి అకేషన్ బట్ ట్టి చేంజ్ అవుతా ఉంటాదండి ట్రెడిషన్ కూడా
అకేషన్ని బట్టి లొకేషన్ని బట్టి మారిపోతా ఉంటది అయితే మీ డ్రెస్సింగ్ అంటారా
అవునండి అవునండి
ఆ వెస్ట్రన్ వేర్ మీరు వేరే వేరే వేస్తారండి ఐ మీన్ జీన్స్ చిగా ఫ్ర్రాక్ షీట్ ఇట్లాంటివి ఉంటాయి గాదా
అంటే ట్రెడిషనల్ వేర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కోసం ట్రెడిషనల్ వేర్ అండి తర్వాత వెస్ట్రన్ వేర్ ప్రిఫర్ చేస్తాను ఎక్కడన్నా బయటికి ట్రిప్స్ కానీ అలా వెళ్ళాలన్నప్పుడు జీన్స్ స్లీ జీన్స్ సమ్ టీషర్ట్ క్రాప్ టాప్స్ అలా ప్రిఫర్ చేస్తా ఉంటానండి
అవునులేండి ఇంకాఏవైనా ఫెస్టివల్స్ వచ్చినా టెంపుల్స్
ఆ ట్రెడిషనల్ వేర్ ఆ ట్రెడిషనల్ వేర్ వేస్తాండి అంతే మోస్ట్లీ పేరెంట్స్తోనే షాపింగ్ చేస్తానండి నేను కూడా మీలాగే ఆమెలాగ కాదు నేను ఫ్యామిలీతో చేస్తా మీరు ఫ్రెండ్స్ తో చేస్తా ఉంటా
అంటే నేను ఇద్దరితోను చేస్తానండి ఎవరుంటే నా దగ్గర వాళ్ళతో అం అంటే ఇప్పుడు నా నేను షాపింగ్ చేసే టైంకి నాతో ఎవరెవ అవైలబుల్ ఉంటే వాళ్ళు ఆ ఆ
ఇంకా మీకు మీరు ఏ ఏ అంటే మీకు షాపింగ్ అంటేనే గుర్తొచ్చే ఏరియాస్ ఏమైనా ఉన్నాయా
అంటే హైడ్రాబాడ్ బాగా గుర్తుకొస్తాదండి
ఓకే
హైడ్రాబ్యాడ్ బ్యాంగిల్స్ బెస్ట్ కలెక్షన్స్ బ్యాంగిల్స్
అవునులేండి ఆ బ్యాంగిల్స్ అంటే గుర్తొచ్చేది చార్మినార్ ఆ హైదరాబాద్ లో బ్యాంగిల్స్ అంటే గుర్తొచ్చే ప్లేస్ చార్మినార్ కదండి
అవునండి అది ఫేమస్ ప్లేస్ కదా టూరిస్ట్లుగ్గానీ ఏదైనా గాని కానీ ఏ టు జెడ్ అవైలబుల్ గా ఉంటాయి అక్కడ ప్రతి ఒక్కటి
ఆన్లైన్ కే ఓకే అండి
వాల్యుబుల్ మీ టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదములండి.
ఓకే అండి యూఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ అండి మీకూడా.
థ్యాంక్ యూ.
ఆ ఓకే అండి. .